ఆ బాగునరండి
ఆ బాగున్నాండి బాగున్నారా మీరు
ఆ బావునం
ఇప్పుడే ఇదో వంట చేస్తున
ఆవునా నేను కూడా వంట చేస్తున్న
వంట
లేదండి ఇప్పుడే చేస్తున్నాం
ఉమ్ ఏం చేస్తున్నారు మీరు
బెండకాయ ఫ్రై అండి
ఓహో సేమ్ మాది కూడా బెండకాయ మా పిల్లలు బెండకాయ బాగా తింటారు ఇష్టంగా
ఉమ్
ఉమ్ మది కూడా బెండకాయ సేమ్ మాసింగ్ అవునా ఇంకా బెండకాయ ఫ్రై చేసుకుందాం అని తీసుకుంటున
అ ఆ నేను కూడా బెండకాయే ఫాస్టింగ్ ఏం లేదు కాని బెండకాయ ఫ్రై యే
అవున అండి ఆ బాగున్నాండి బాగున్నార్ ఆ వెళ్తాండి వెళ్తా వెళ్తా ఆ ఇక్కడ ఎట్లా అంటే టూ డేస్ చేస్తారండి ఇవాటి నుంచే స్టార్ట్ అయింది పచ్చని పందిరాని ఆ అవును
అదే
ఆ ఉమ్ అవును మా దగ్గర కూడా చేస్తారండి అట్లనే
ఉమ్
బా ఘనంగా చేస్తారు మా దగ్గర కూడా ఆ ఇక్కడ కూడా బానే జరుగుతదండి ఆ హా హా
అవున వెళ్తారా రేపు టెంపుల్ కి ఉమ్
ఉమ్
వెళ్తామండి అక్కడనే స్వామివారికి కల్ల వాళ్ళ ఇంట్ర మళ్ళ అక్కనే భోజనాలు చేేసి వస్తాం
అవును మాకుర పోయినం
అవునవును లేండి ఇప్పుడు సాములు ఉంటారు కాబట్టి
అదే అది మంచి టేస్టీగా ఉంటాయి వంటరు కూడా ఇష్టంగా తినాలనిపిస్తాయి ఎంత మంది ఉన్నా తినాలనిపిస్తాయి
అవునవును
నేను ప్రతియారు వెళ్తా
అవునా పిల్లలను తీసుకొని వెళ్తారా అండి అందరు ఏ మా ఫస్ట్ మా బాబుని మా బావ ఉమ్ హు ఆహా హా అవునా
ఉమ్ చోపు
మేము కూడా వెళ్తాం ఎవ్రీ ఇయర్ వెళ్తామండి ఉగాది అయిపోయింది కదండి ఎట్లా చేసుకున్నారు ఉగాది మరి
అ ఉగాది బానే జరుపుకున్నాము అండి ఎందు ఉగాది పచ్చడా బూర
కూర పాలు
అంతే మీరండి
మేము కూడా బాగా జరుపుకుంటాం మన మన సాంప్రదాయాల్లో ఫస్ట్ అయితేగా కదండి మనకి ఆ మనకు తెలుగు వారికి ఉగాదే ఆ ఉగాదినే అసలు మేము కూడా పొద్దున్నే లేసి కల్లర్ల తోని ముగ్గులు వేసుకొని ఆ ఇంకా ఉగాది పచ్చడి ఏసుకొని ఉగాది పచ్చడి వేసుకుంటు
ఆ మేము కూడా ఏస్తాం చాలా
గ్యాస్ వస్తంది ఉమ్ క్యూ లో నిలబడి గుడికి పోత ఆ హా హా
ఉ
ఆ మేమే ఇస్తామండి మా ఇంట్లో అన్ని కలి ఉగాది పచ్చడి వేసి మా ప వాళ్ళని వాళ్ళని కూడా పిలుస్తామండి మేము
అవునా ఇక్కడ ఎవ్వరూ రా
ఆహా వాళ్ళ ఆయనే మొత్తం రమ్మంటాంది ఆ హా ఆ మొన్న అగయి కూడా ఆ ఇలా వచ్చారండి మా ఇంటికి చాలా మంది వచ్చారు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరిని తీసుకొచ్చాడు
అవునా
ఆ ఇక అందరు వచ్చి మేము కూడా చాలా బాగా చేసుకున్నాం ఉంది ఇక్కడ
ఆ
ఉ కాఫీ తాగచ్చు కదా అవునవును ఇన వాళ్లను చూస్తే అని చాల మేము ఇక్కడ అకేం చేయపోకచ్చు ఏ వాళ్ళని పిలిత్తే అండి సాలు ఉహు ఏం చేస్తారండి పొద్దున్న టిఫిన్ మరి
యా ఏం చే దోష చేస్తా అండి పొద్దున మధ్యాహనం పప్పు మామిడికాయ పప్పు
ఉ అదే కొంచెం తప్పుంది కానీ అంచుకు బంటకా మంచిు ఉంటది కాని అవునవును ఇట్ల మామిడికాయ కింద బెండకాయ ఫ్రై బావుంటది ఉహు
ఈ సమ్మర్ వరకు రోజు మామిడికాయ పప్పయి మంటరు
ఇరండి మార్నింగ్ అంటే ఫాస్టింగ్ ఉంటే ఏమన తింటారా ఫ్రీ టైమ్ లో ఇట్లా ఏం లేదండి ఈ మధ్యాహ్నం ఇంకా ఫ్రూట్స్ అంతే ఉమ్ సాయంత్రం టైం లో ఇక సాయంత్రం టైం లో వంట చేసుకుంటానండి
ఉహు చెకుంద ఆయన ఆయన నిలబెట్టి
ఈ మార్నింగ్ టైమ్ లో ఏం చేసుకోనండి అట్లనే మధ్యాహ్నం టైమ్ లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెట్టాను
ఆ ఆ మీరు బాగా కొంచెం పూజలు బాగా ఎక్కువ చేస్తున్నారు కదండి
ఇ అయప్ప పూజ కూడ ఆ అవునండి అవునవునండి ఫ అవునవునండి
ఎందుకంటే మనకు అందమయం ఉంది కాబట్టి అట్లా మాకు పాప పుట్టాలి అని మొక్కుకున్నాం అయితే కంపల్సరీ పుట్టింది
దేవుని నమ్ముకుంటే ఎప్పుడు శుభమే జరుగుతుదండి మనం అవునండి అవును బాగా ఫండ్ ఫాల్స్ వస్తది ఇంక అంట ఓపిక ఉంటేనే ఓపి ఓపికుంటేనే చేసుకోవాలండి లేక
అదే అండి ఓపిక కావాలి బాగా
అవునండి చేసుకుంటామండి మా ఇంట్లో కూడా అందరం పాటించుకుంటాం
అంటే అందరు పాటిస్తే ఏం కాదండి ఇంట్లో, కొందరు పాటించి పాటించకపోవడం అంటే అది వేస్ట్.
అవునండి అవును ఏవండీ మా ఇంట్లో వాళ్ళు
నాకేం ఇంట్రెస్ట్ నమ్మరు ఏది కూడా
నమ్మాలి కదండి ఇంక తప్పదు ఇంక పిల్లలు కన్నా అయితే ఇం క నమ్మాలండి అవునా మా మామయ్య మా అత్తమ్మకు తొందరగా చని పోయిండ అట్లానే ఆమె మొక్కదు, ఏ దేవున్ని నమ్మ దిగా తప్పదు కదాఅండి పిల్లలు ఉన్నకాడ మనం దేవున్ని నమ్ముకుంటేనే ఏదైనా అ ఉమ్ హు హు మీరు న్యూస్ చూసారండి సీతా నగర్ లో చిన్న పాపని గోరంగా అవును అవునండి అవును అవునండి చూసాం మొన్న రీసెంట్ గా పేప్
ఆ మళ్ళాగి అక్కడ ఒక అమ్మాయిని కూడా గిరిజన అమ్మాయిని వాళ్ళు పాపము గోరంగ చంపిండు సమ్మక్కని ఆయమ్మని
అవునండి అవునుగా చూసానండి అవునవును ఉంటారండి కొంతమంది అట్ల వాళ్ళు గుడా ఉంటారండి
అదే అదే దూరంగ మేడం అసలు కంపిని వాళ్ళవే
అవునవును అయితే ఉంటరనుకుంట అవునవును హుమ్ ఎటన్న ఎల్తరండి మరి ఈ సమ్మర్లో తీర్థయాత్రలకు వేళ్ళనండి విజయవాడకు ఎల్దామని అనుకుంటున్నాం ఇప్పుడే ఇగ అమ్మ రాకు ఎళ్ళలనుకుంటున్నం సమ్మర్ లో ఫుల్ రష్ ఉంటది కదా అవునవును కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి
చెత్తే అవును యాక్సిస్ ఉన్నాయ్ కదా యాక్సిస్ అయినా ముందే వెళ్దామని చూసినా
అవును
అందుకే మరి వేరెవాళ్ళాని
ఆ అంటాము కానీ సమ్మర్ లోనే బాగుంటాయండి అన్ని కూడా మ్మ్ హ్మ్
ఉరికి ఉన్నాది కదా మీరు వెళ్తారా లేదా సమ్మర్ టూర్ ఎటు అయిన
వేళ్తమండి మిమ్ కూడా వెళ్తమండి ఎటన్నా వెళ్తం తీర్థ యాత్రలకు మ్మ్ సమ్మర్ లొనే వీలు అవుతాలు ఆ సమ్మర్ లోనే వీలు అవుతాది కదండి నిను అందుకే సమ్మర్ లోనే వెళ్తా అవును ఇంగా వేలే టైమ్ లో అంటే వీలు కాదు మనం వెళ్ళాం
అవునండి ఇప్పుడు నికు
ఆ ఆ పిల్లలుకు అప్ డే నండి
పిల్లలకు శుక్రవారం పొద్దున లేసి పంపుడు
ఇదొ అర్థమే కాలేదుఅండి ఇగ అవునవును
మరి వంట చేస్తున్నార మీ పిల్లలకు అదేగాని అసలు ఎందుకు స్కూల్ ఉండుడే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు
సరే అండి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి
అవును
హలో హలో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి
టైం కాలే కదండి
హలో
హలో
హలో హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఇంకా చెప్పండి
వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుంది అండి సా
హలో
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తు
ఆ వినిపిస్తుందండి ఆ ఆ వెళ్తామండి ఇంకా వెళ్తాం ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి ఇప్పుడు కూడా వెళ్తామండి అన్నీ ఇప్పటి నుంచి ప్రిపెర్ చేస్
మ్మ్
సాయంత్రమే అన్ని చేసుపెట్టుకొని అవునా సాయంత్రమే అన్ని ఏసుకుంటారాండి
హ సాయంత్రం మే అన్ని ఎసి పెట్టుకుంటాం మార్నింగ్ లేస్తానే వెళ్తం ఇక అవును సార్
సరే అండి మీ విలువైన సమయాన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాల అండి మీకు ధన్యవాదాలండి సరే